హలో
ఏన్సనావో
ఏం చెయలేదండి కొనుక్కోనున్నాను మీరు
నేను కూర్చోనున్న టిఫన్ తిన్నాము పన్నెండుకి లేటుగా లేసినాము ఆ
ఇదో ఆదివారమ
ఆ అదిగారం కాల్స్ అదే ఎవరైనా కాల్ చేయాలంటే కూడా మా పిల్లలు అరస్ అనే ఉంటదు
ఆహా తిన్నారా ఇప్పుడు
తిన్న ఇంకా లంచ్ చేయాలి
ఏం స్పెషల్ ఈరోజు సండే కదా ఏం చేస్తారు స్పెషల్
ఈ రజు వారు అటు అన్నం హోటల్ కు పోదాము అన్నాడు
ఉ భయంకరంగా ఎండగా ఉంది
అదే అండ కదా ఇంకా ఎడా తెచ్చ ఏద పోయ్యేదనేే మా నైటికి గాలింే చేసుకుందాము హోటల్కి వెళ్ళేసి వద్దాం అన్నారు అట్టపిిల్లల్ని తీసుకొని
ఆ
హ
క రజ ఎంయి చికన్ ఇష్టమో మటన్ ఇష్టం తమ
నాకు రెండు తింటానండి నాన్ వెజ్ అన్నిదింత ఎక్కువ అదే ఆయిల్ ఫ్రై చేసింది అయితే ఇష్టం
అయ్యో అవన్నీ హెల్త్ కి మంచిది కాదు కదండి అే
అవును కానీ టేస్ట్గా ఉండేది మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట హెల్త్ గురించి మళ్ళా ఆ హెల్త్ ఆగలేకపోయినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం అన్నమాట
అట్లయితే కష్టం కదా హెల్త్ గురించి ఆలోచించాలి కదా ఫస్ట్
అదే రేపటి నుంచి ఇంక మటుగా హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి అని చూస్తున్నానండి డెలి ఆ డెలివరీ అయిప్పుడుేను ఇద్దరు పిల్లలు పుట్టిక బ్లాక్నెస్ అయిపోయింది ఫేసు అ అేంటంటే అసలు నేనేనా అ చూిస్తాంది ఒక్కసారి
నేను డైట్ చెప్తాను మా ఫ్రెండ్ చెప్తాడు నాకుెప్పుడు తను అడిగే చెప్తాను మీే ఇప్పుడు మీరుండే వెయిట్ బట్టి
హ
డైట్ చెప్తారు దాన్ని రెగ్యులర్ గా పాటించండి కరెక్ట్ గా మంచి ఫేసు హు మిర్జెప్ చెప్పారు కదా కొంచెం బ్లాక్ అయి ముతంత కొంచెం పీల్చుకపోయినట్టుందా.
అవునండి
ఊ దానికి సంబంధించి డైట్ ప్లాన్ ఇస్తాడు
ఓకే
అది రెగ్యులర్ గా పాటి చ్చరంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి అబ్బాయి ట్రైనర్ గా వ చేశాడు. జిమ్ లో
ఆహా
ఆ అబ్బాయికి బాగా ఐడియా ఉంది మీరు మీ క్యాస్టిక్ ప్రాబ్లమ్ అల్సర్ అట్లాంటివి ఏం లేవ్
లేవండి లేవండి
మ్మ్ డైలీ అంటే రోజూ కాకుండా రెండు రోజులు రెండు రోజులు ఒక్కొక్క టీ తాగండి ఒక రెండు రోజులు గ్రీన్ టే రెండు రోజులు లెమన్ టీ రెండు రోజుల్ జింజర్ టీ తాగండి
ఆహా
ఏవి ఇది హెల్త్ కొంచెం బాగుం ద్దున్నే
అల్లం టీ అంటే ఎట్లా మీరు పాలు వోసా లేదో
కాదు కాదండి అసలు పాలు తగ్గించడం మంచిది. టీ కా పాలు తగిన పర్వాలా టీ కాఫీలు తగ్గిస్తే హ్మ్, వేడి నీళ్ళు బాగా మరిగిచ్ కొని అప్పుడు అల్లము దంచి దాంట్లో వేసి మీకు అలవాటు ఉంటే తాగొచ్చు వడగట్ కొని అలవాట్ లేనొళ్ లో తేనె బోసుకుంటారు
ఆ
తేనే బోసుకొని తాగుతారు తేనె కంటే నాకుతెలిసి ఇట్లే దాగి తే నే బాగుంటుంది
ఆ నేను ఒక త్రీ టైమ్స్ సేమో మెంతులు నా నైట్ ఒక టూ, త్రీ గ్లాస్, త్రీ స్పూన్లు ఒక త్రీ స్పూన్స్ మెంతులు నానబెట్టేసి, వాష్ చేసి కడిీగి ఆ గ్లా ఆ వాటర్ ఉంది కదా సోప్ చేసిన వాటర్ దాన్ని పొర కడుపున తీసుకున్నానండి
అది మంచిదే
ఆ అది తీసుకున్నాను ఆ మెంతులు ఇంకా నాన్బెట్టిన మెంతుల్ని ఎత్తి మిక్సీ పెట్టి దాన్ని పక్కన పెట్టుకున్నా ఎప్పుడైనా హెడ్ వాస్ అదే ప్యాక్ వేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందని అ
అవి హెల్త్ కి ఓకే మీకు స్కిన్ కి కొంచెం ఇష్టము డల్ నెస్ అంతా పోవడానికి గ్రీన్ టీ హెల్ప్ చేస్తుంది లెమన్ టీ ఫేస్
ఇట్లాగే
ఈ ఫేస్ కి లెమన్ టీ కూడా అంతే క్లీన్ చేస్తుంది ఫేస్ ని. కొంచెం గ్లో వస్తుంది ఇంకా గ్రీన్ టీ అది మామూలు ఇంకా లావుగా ఉండే వాళ్లు సారీ గ్రీన్ టీ కాదు జీ అల్లం టీ లావ్ గా ఉండే వాళ్ళు తాతారు. కానీ అది కూడా మంచి ఇది హెల్త్ కి
ఊహు
ఇవి కొవ్వు ఏమి ఎక్కువ తగ్గించదు అది మంచిదే మీరు ఇట్లా చేయండి అ ఇది ఏందిది తెల్లగడ్డ ఉంది కదా.
అవునా
అది నేను నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను తెల్లగడ్డని. పొద్దున్నే లేస్ బ్రష్ చేసుకుని ఇవి వాటర్ తాగినాక ఆ తెల్లగడ్డ వంటని తేనెలో ముంచి నమిలి బాగా.
ఓకే ఓకే అది నైట్ సోప్ చేసి పెట్టుకోవాలండి. లేకపోతే ఒక బాటి లో తేనె పెట్టుకని
నేనేమో సోప్ చేసుకొ. నువ్వు వినలేదు పొద్దున్నే తెల్లగడ తోలు తీసి తేనెలో ముంచి బాగా నమ్మలాలి. నమిలి తినేస్తే అది కొంచెం ఫేస్ లో మచ్చలు ఉంటాయి కదా.
అవ్నవును.
పోతాయి హెల్త్ కు మంచిది.
అది ఒక ఫైవ్. ఆ ఫిఫ్టీ గ్రామ్స్ అనే బాటిల్లో తేనె నింపుకోండి. ముక్కాలు కాల్ ఆఫ్ ఆఫ్ ఆఫ్ నింపుకోండి ఆఫ్ వరకే తేనే నెక్స్ట్ఈ తోలు తీసినవి ఉంటాయి కదా ఆ తెల్లగడ్లు అవి ఎత్తి దాంట్లో డి చేసి మూత పెట్టేడి బాగా షేక్ చేసి ఇవి నానేంత వరకి మాముగా రొటీన్ చెప్పినట్టు పొద్దున్న తీసుకునేు తర్వాత నానిందని అనుకోండి తేనే అది మంచిదండి అట్లా కూడా చేసుకోవచ్చు
ఆ, నేను ఇంకా చేస్తాను. అట్లా మళ్ళీ ఫుడ్ వచ్చి.. దోసికి ఏకు ప్రిఫర్ జయకుండా ఆ యొక్క ఈప్ డ్లీ ఆ అప్పుడు వారానికి రెండు సార్లు దోసె అంతే ఎక్కువ దోశ తినకు కుండా ఆయిల్ ఫుడ్ తగ్గి ఛీ ఆ ఉప్మా రవ్వ ఉప్మా సేమ్యా ఉప్ మా.. మళ్లీ ఈ దోస తినండి ఏందీ పెషల్ పప్పు దోసి పెసరట్టు అంటారు కదా, ఆ అది అది తినండి అది మంచిది. అది పిల్లకాయలకి నచ్చాలంటే, గ్రీన్ కలర్ లో ఆ తోలుతో ఉంటుంది దాన్ని నాన్నబె టీబి మీక్సీ లేసి దోశ చేయిచ్చారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఆ దోసి ఊతగా తినకుండా పాలకూర
ఓకే నాకు అన్నిీ చెయ్యాలనే ఉంటుందండి చేయలేకపోతున్నా నా ఒంట్లో బలం లేదు పొద్దున మెయిన అదే మా పొద్దున లేచి విిన్నా చేసేటట్టు ఉండాలి రెండవది విిన్నా నిద్రపోయేటట్టు ఉండాలి ఈ రెండు పాటిచ్చానంటే మీరు చెప్పినట్టు పిల్లల టయానికి చేసి పెడతాను నేను నా హెల్త్ ని చూసుకోగలతాను అదే ట్రై చేస్తా ఇంకా మీటి ఎందుకులేండి పనోలు ఇంకా సోంబేర్ అయిపో
మీ వల్ల కావట్లేదు కదా
అది ఇంకా బద్ధకం అయిపోతుంది పనోళ్లు పెట్టుకోవాలంటే మన ఫ్యామ్ మనం అంత రిచ్ కాదులేండి
మరి ఇంక మనమే చేసుకోవాలి
అదే ఆ బద్ద కం ఉంది నాకు ఫస్ట్ లేేస్ నిద్ర భిన్న పోయేది మళ్ళ బి నిద్రలే వసేది అలవాటు చేసుకున్నానంటే
ఆ అంతే అండి బిన్న నిద్రపోండి ఏడు ఎనిమిది గంతా తినేసి నిద్ర పోండి తర్వాత అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి అది ఒక పది రోజులు కష్టంగా ప అయితే పడుకో రొండో రోజు ఇదే ఈజీగా ఉంటుందంట
మా మా ఆయన వల్లే అండి ఆయన వచ్చేది పదికి పదకొడుకి వస్తాడు ఆ తింటాడు ఇంకా పిల్లలతో ఆడుకుంటాడు నిద్ర పన్నెండు పన్నెండున్నర ఒకటి అయిపోతుందం పడుకునే లోపల మా వారిని ఫస్ట్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ నేను నిద్ర పో తాను ల దానివేళ అండి ఫేస్ నాది డల్ అయిపోతాండి సరిగ్గా నిద్రలేదు వాటర్ తాగడం లేదు టెన్షను పిల్లలతో అరిచి అరి చ్చ నీరసం అయిపోతున్నాను
సెవెన్ అవర్స్ స్లీప్ ఉందా మీకు డైలీ
సెవెన్ అవర్స్ కదా లేద లేదండి నైట్ ఒక రెండు పడుకున్నా
ఎట్లా అయ్యో రెండు పడుకుంటే కష్టం అండి ఎనిమిది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది
ఆ
ఆరు గంటలే పడుకున్నారు మీరు ఆరు గంటలు పడుకుంటే హెల్త్ బాడ్ అయిపోతుంది హార్ట్ క సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా మీకు మినిమం సెవెన్ ఎయిట్ అవర్స్ ఉండాలి దాని పైనా ఉండకూడదు దాని తక్కువగా ఉండకూడదు
అవును ఎయిట్ అవర్స్ మినిమమ్ ఉండాలి
ఇవి పాటిస్తా ఉందండి మధ్య పొద్దున్న బ్రేక్ ఫస్ట్ ఆ ఫుడ్ తీసుకుంటా ఉండండి మళ్ళీ ఆటోమేటిక్గా బయట అస్సలు తీసు కోద్దండి
హ్మ్ మ్మ్ నిజమే నాన్ వెజ్ మాత్ర బయట తినాలంటే భయం వేస్తో ఉంది లాస్ట్ టైమ్ మా బాబు కే చికెన్ వేరే టెంపుల్ క వెళ్ళేసి వచ్చి ఆ రోజు సండేనే సరే ఇంకా ఎటో మనం మార్నింగ్ తినలేదు కదా ఈవిని పగడి ఏదో తెచ్చినాడంండి అదే కెఎఫ్‌సి లాగా అదే తెచ్చి నాడు మ కొత్తగా ఉండేదో మా బాబు పెట్టినాడు వన్ అండ్ హఫ్ వన్ వన్ ఇయర్ బాబు నేను తిన్నా మా వారు తిన్నాడు ఆ రోజు మా పెద్దోడు మాత్రం తప్పించుకున్నాడు మేము తి అయితే మా వారికి ఏమి నాకు మా బాబుకి వామిటింగ్ వచ్చే సిమ్ంటమ్స్ వాడికైతే పది రోజులు ఫుడ్ బాజిన్ అయి అయిందండి మోషన్స్ వామిటింగ్ మోషన్స్ వామిటింగ్ ఊరికి ఒక చిన్న ముక్కే అండి మళ్ళా పొత్తు అప్పటికి కేర్నాడు అక్కినా కూడా వాడికి అవ్వలేదు నాకైతే వాళ్ళకి నాకు టూ డేస్ వరకి వామిటింగ్ సిటమ్స్
ఉ ఇంకా అవన్నీ తగ్గిచ్చసేయండి
అయ్యో మా బాబు అయితే పాపం డిహైడ్రేట్ అయిపోయి బిడ్డ సెలైన్ కిించి చాలా ఇబ్బంది పడ్ మండి బిడ్డ తినలేక కక్క కి తినడం వామిటింగ్ ఎత్తడం బాధ ఇ మోషన్ అయిపోవడం
మన వల్లే కాదు బిడ్డ ఎట్లా తట్టుకున్నాడని ఇంకా అవన్నీ
ఇబ్బంది ఎయిపిన హెల్త్ ఇష్యూ
అదే ఇంకా ఫుడ్ తగ్గిచ్చేసి బయట ఫుడ్డు మీరే ప్రిపేర్ చేయండి ఇంక మన పిల్లకాయల్ని మనమే చూస్
అంతే అండి మ అమాటకు అదే చెయ్యాలి న కూడా ఇంగ మట కాల్ మోస్ట్ నేనైతే మ్యారేజ్ క ముందు ఈ ఫ్రైడ్ రైస్ తింటా ఉన్నా ఏదో ఎమర్జెన్స ఇప్పుడైతే ఆ ఫ్రైడ్ రైస్ అయితే అదే గోపి రైస్ వంటి అ ఉంటాయి చూడండి అ ఆ అ అసలు అదయితే ఊరికి ఒక్కరవ తిన్నానంటే కడుపు నొప్పి వచ్చేస్తాండి ఇప్పుడు సెట్ వడం నాకు ఆయిల్ గాని ఏదైనా బయట ఫుడ్ బాలేదంటే వెంబట్ అతే నాకు ఎఫెక్ట్ చిప్స్ చేస్తాంది
ఇంక పాటిచ్చండి మళ్ళీ నేను చెప్తాను మధ్యాహ్నం ఏం ఫుడ్ తీసుకోవాలో అబ్బాయి నాకు చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్న నాకేం అంత తెలీదు ఒకే అండి
హమ్ సరే అండి మళ్ళీ చేస్త
ఆ